ఎ హలో అండి
ఆ అండి
ఎలా ఉన్నరండి
బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామ అండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ అండి ఏం చేస్తున్నారండి
ఏం చేశారండి మీరు
ఏం చేయలెదండి ఇందాక పప్పు చేసుకొని తన్నాను
అవునా అండి ఆదివారం కూడా పప్ప అండి
నైట్ చికెన్ తింటరండి మీరు అండి
మేము బిర్యానీ తిన్నామండి
ఆ మీరు ఇక్కడ జాతరలు అలా వెళ్ళారా అండి
ఆ మేము కదిరిలో ఉన్న నరసింహస్వామి గుడి తెలుసా అండి
ఆ అంటే దాని ప్రత్యేకతలంత చెప్పండి దాని గురించి నెక్స్ట్ టైం మేము కూడా వెళ్ళడానికి ఉపయోగపడత కదండి
అవును అందర్నీ చెప్తనా కదిరీలో సంవత్సరానికి ఒకసారి జరుగుతుందండి అది
ఆ లైక్ ఐ మీన్ తేరు కదండి అది
ఆ తేరు బ్రహ్మోత్సవం అండి కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవంగా జరుగుతుందండి
ఆ అండి
అది ప్రపంచంలోనే మూడవది పేరండి
ఆ నేను విన్నానండి చాలా బాగుంటదంట కదండి
ఆ అండి చాలా బాగుంటది చాలా మంది వస్త తరు అంటే ఆంధ్రప్రదేశ్ ఓళ్ళే కాకుండా కేరళ వాళ్ళు తమిళనాడు, కర్ణాటక అన్ని ప్రాంతాల నుంచి వస్తారండి అక్కడికి. అక్కడ జాతరలో చాలా బ్రహ్మోత్సవాలాగ చాలా చేస్తారండి స్వామికి ప్రత్యే అభిషేకాలు చేస్తారు అలంకారాలు హోమాలన్నీ బాగా చేస్తాంటరండి
ఆ అండి
చాలా ఒక ఐద ఆరు రోజులాగా చేస్తారండి రథోత్సవం ఉంటుంది కళ్యాణోత్సవం ఉంటుందండి.
అ అండి
లాస్ట్ కి చె ప్రస్నానం కూడా చేపిస్ ఇస్తారండి అక్కడ బ్రహ్మోత్సవాలు ఆ ఆ ఆలయంలో నర్సింహస్వామి ఎక్కువ ఫేమస్ అండి
ఆ అండి
మీ తనంత అక్కడ వెలిసిన స్వామి ఆయన ఆయనంతకు ఆయనే వెలిసి అంటే ఎలా చెప్ ఆయనంతకు ఆయనే వచ్చి అక్కడ అప్పట్
ఉ
కొలుచున్నారని నమ్ముతారండి అక్కడ జనాలంతా
అంటే స్వామంతకి స్వామే వచ్చి అక్కడ ఒక ఎవరు పెట్టిన లేదనమాట అక్కడ విగ్రహం
ఆ ఎవరు పెట్టలేదండి ఆయనంతకు ఆయనే నెలకొలున్నారు అని నమ్ముతారండి అక్కడ
ఆ
శనివారం ఎక్కువ బాగా పూజలు చేస్తారండి
అ అండి ఆ అండి
అభిషేకం అయితే రోజు చేస్తానే ఉంటారండి అసలు ఆపరు
ఆ చాలా బాగుంటుంది కదండి అట్లా
ఆ చాలా బాగుంటుందండి విగ్రహం నుంచి చెమట రావడం ఇవన్నీ చూస్తాంటారండి అక్కడ
ఆ
ఆ ఈ కార్యక్రమాలు ఏమ్ ఏమ్ జరుగుతాయంటే శుభ్రవాత సేవలు అభిషేకాలు
ఉ
సహస్ర నామార్చనాలు ఉత్సవ ఉత్సవ అదే ఉత్సవాలు చేస్త చేస్తారు కదా అండీ ఊరేగింపు చేస్తారు అన్నదానం చేస్తుంటారు ఆ
ఇంక అక్కడ విశిష్టదేవండీ
విశిష్టత
ఆ అండి
ఆ అంటే స్వామికి కళ్యా కళ్యాణం జరిపిస్తారు అవన్నీ చేస్తంటారండి
ఆ అండి
ఆ ఇంకా చాలా మంది పిల్లల్ని తీసు తీసుకొని వెళ్తారు ఫ్యామిలీ తో పాటు వెళ్తారండి అంటే వాళ్ళు ఇంటి దేవుడు ఉంటారు కదండి
ఆ అండి
అలా అన్ని తీసుక వె వెళ్తారండి అక్కడ బాగా సంతోషంగా ఉండొచ్చు కోరు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని నమ్ముతారండి
ఆ అండి
అ
హోమ్
ప్రతి సంవత్సరం జరుగుతుందండి
హ అంటే బ్రహ్మోత్సవాలు అంటే ఎన్ని రోజులు జరుపుతారండి
ఆ రోజు ఆరు రోజులు ఏడు రోజులు జరిపిస్తారండి అక్కడ అలంకరించేటీవీ కూడా అన్ని పనులతో చేస్తారండి
అట్లా చూడ్నికి చాలా బాగుంటుంది కదా అండీ పండ్లతో పూలతో చేసింది
ఆ
కానీ ఆళ్లకు చేసినప్పుడు ఏమంటే ప్రజలందరూ దాని చూసి పీకేసుకొని తినేస్తా అంటారు కదా అండీ
ఆ అవునండి కానీ చాలా మంది అప్పుడు వెళ్తే దేవుని సరిగ్గా చూడలేం మండి నాకు తెలుసు ఇపుడు నార్మల్ గా వెళ్తే దేవున్ని బాగా దర్శించుకోవచ్చు అండి
ఆ ఆ ఏడు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగ అలంకరిస్తారా అండి ఊరేగింపు
ఆ అవునండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంతో అలంకరిస్తారండి ఇక్కడ
హ్ ఇంకా తేరు ఎన్నో రోజు జరుగుతాదండి
తేరు ప్రతి సంవత్సరం ఒక్కొక్క తేదీలో వస్తుంది కదా అండి
ఆ అంటే లైక్ పది రోజుల తర్వాత అట్లనా
అలా ఏమ్ కాదు పది రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి కానీ అందులో ఏదో ఒక్క రోజే ఊరేగింపు జరిపిస్తారు
ఆ అండి
ఆ ఊరేగింపు జరిపించడానికి వాళ్ళు ఏదో నక్షత్రాలు అన్ని చూస్తారు కదండీ
అ అండి ఆ
వారు అవన్నీ చూసుకొని జరిపిస్తారండి ఎప్పుడైనా వెళ్ళండి మేమ్ వెళ్ళాలి అనుకుంటున్నాం ఒకసారిమో వెళ్ళాం
నాద్ ఏప్ కొనుక్కోవడాని అల్లా అంతా ఉంటాయండి ఏమన్నా
ఆ కొనుక్కోవడానికి బాగుంటాయండి పిల్లోళ్ళకి
ఏమేమి ఉంటాయండి
బొమ్మలు కార్లు.
ఆ అండి ఆ అండి.
ఏం కావాలన్నా అన్ని దొరుకుతాయండి అలాగే ఈ మధ్య. చక్కగా గిరి ప్రదక్షిణా కూడా స్టార్ట్ చేస్తున్నారండి.
అలా అయితే చాలా బాగుంటుంది కదాండి మంచిది కూడా మనం అలా చేయడం వల్ల కూడా.
ఆ అరుణాచలం లో ఎలా వెళ్తాం గిరి ప్రదక్షిణనికి. ఇక్కడ కూడా అలా స్టార్ట్ చేస్తారండి. రీసెంట్ గా మేము ఒకసారి వెళ్ళం బాగుండింది.
ఆ అండి.
ఆ ఇంకా అంత ఫేమస్ అవ్వలేదండి అరుణాచలం అంతా. ఇం కొంచం ఆ ఆ ఇప్పుడే స్టా. స్టార్ట్ చేస్తారు ఒక వన్ ఇయర్ క్రితం ఈసారి ఇంకా కొన్ని. సంవత్సరాలు అయితే బాగా ఫేమస్ అవుతుంది అండి అప్పుడు. ఇంకా ఫేమస్ అయిపోతుంది అక్కడ గుడి కూడా. చాలా చిన్నది అండి అంత గ్రుహల్లో ఎలా ఉంటాదో అలా ఉంది అక్కడ.
ఆ అండి.
గుహ ఉంటుంది గుహలోనే దేవుడు విగ్రహం అలాగే ఉంటుంది. దాని చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారండి.
ఆ అవునండి
హ్మ్.
ఇంకా నా నేను ఒక జాతరకు వెళ్ళానండి రీసెంట్ గా యోగిమ యోగిమేమన జాత త్తరు అనేసి.
ఆ వేమన పద్యాలు తెలుసండి
ఆ ఆయన స్వామి కూడా అండి జీవ సమాధి అయింటారు ఒక ఊర్లో. కోడారుపల్లి అనే ఒక ఊర్లో
అవునా
ఆయన కోసం అని బ్రహ్మోత్సవాలు చేస్తారండి ఫోర్ డేస్ చేస్తారు అక్కడ. ఆ.
అవున అండి.
ఆ చాలా బాగా చేస్తారండి ఫోర్ డేసు మొదటి రోజయితే ఫస్ట్ మనకి కి కుంభం అనేసి పోస్తారండి. ఫస్ట్ మనకు అక్కడ అంతా బాగా అలంకరించింటారండి పూలతో పండ్లతో అక్కడ కూడా రకరకాల పూలు పండ్ల తో ఇంకా మొదటి రోజు వచ్చేసి కుంభం అనేసి పోస్తే అక్కడికి అందరు దున్నపోతులు అనేవి స్వామికి బలిస్తారండి.
అవునా అండి
ఆ ఇంకా జో బియ్ జొన్న బియ్యం అనేసి వండుతారండి అది ఎట్లా చేస్తారన్ అంటే జొన్నల అందరు స్వా అక్కడికి స్వామికి వెళ్ళిన వాళ్ళు అందర ఆ మొదటి రోజు జొన్నలు అనేవి సమర్పిస్తారండి. ఆ.
ఆ అండి.
ఆ సమర్పిచ్చిన జొన్నలన్నీ మీ మీ ఏం ఏం చేస్తారంటే ఇప్పుడు ఏమంటారు ఆ దున్న పోతులు ఎంతా కట్ చేస్తారు కదాండి ఆ రక్త్ రక్తంతో ఇద్దు ఈ జొన్నల అంతా ఫస్ట్ వండి దాని మీద కుంకం పసుపు నెయ్యి అన్ని చల్లి అలానే వేస్తారండి రక్తము అట్లాంతా అట్లా అంతేసి వండుతారండి అది అరౌండ్ నైట్ వన్ నుంచి ఇట్లా ఫైవ్ అర్లీ మార్నింగ్ వరకు జరుగు టుధండి ఆ ప్రోగ్రాం అనేది అలా జరుగుతది మళ్ళీ అవంతా మనం. దానికోసం ఎక్కడెక్కడ నుంచో వస్తారండి ఎందుకంటే అది పంటలు చల్లు కుంటరండి ఆ జొన్న బియ్యం వండిండేవి చల్లుకుంటే పంటలు బా దిగుబడి ఆ అవునండి బా దిగుబడి వస్తాది అనేసి అంటారండి
ఆ అండి
ఆ ఆ నమ్మకంతో దానికైతే ఎంత మంది కొట్టుకుంటాంటారండి అక్కడ అందరూ
అవునా
ఆ అగ్గి పట్టుకొని నిలబడికోయింటారండి వాళ్ళు ఎక్కువ దాని మధ్యలోకోయ్ అందరు తీసుకోనే కోసం అని దూరుతార్ కదండి
అ అండి
అందుకోసం అలాగ చేస్తారండి అసలు ఎంత మంది ఇసుకేస్తే రాళ్ళంత జనం వస్ చ్చారండి అక్కడికి పొద్దున అప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్కే
ఆ చాలా కష్టం కదండి
అవునండి మళ్ళా రెండో రోజయితే మనకింకా ఆ స్వామికి ఎవరన్న ముక్కోనింటారండి ఇట్ల వాళ్లేమన్నా కోరికలు నిలవేరు చాందినీ బండ్లు కట్టిస్తామని అట్లా బండ్లు క అంలకరిచ్చేసి ఈ మొత్తం ట్రాక్టర్ని అట్లా బండ్లు గట్టి పిచ్చి దాని దగ్గర కోలాటము ఆర్కెస్ట్రాలు డ్యాన్సులు అట్లంతా చేసుకొని డీ జే లు పెట్టుకొని స్వామి దగ్గరికి రాత్రి ఆ ఒక రెండు కిలోమీటర్ దూరం ను చొస్సారండి
అవునండి
ఆ అదన్ అక్కడ ఈ నైట్ ఒక టెన్ కి స్టార్ట్ అయినా మార్నింగ్ అయిపోతదండి వచ్చే లోపల సిక్స్ అయిపోతది అటు
అంత మంది కోరుకో ఉంటారా అండి
అంటే ఎవరు కోరుకుంటే వాళ్ళు కట్టిస్తారండి
అంటే చాలా మంది కోరుకొంటారు కదండండి అన్సేప్
ఒక నాలుగైదు మంది నాలుగైదు మంది కొనుక్కుంటే నాలుగైదు బండ్లొస్తాయండి అట్లా
ఆ
ఆ మూడోరయితే ఉట్ల తిరనాలండి ఉట్ల తిరనాలంటే ఆ క్కడ ఏమి ఎట్లంటే ఆరేడు టీములు ఉంటారండి ఒక పైప్ క ట్టింటారు దానికి అంతా గ్రీస్ బూసి వాటర్ అంతా చల్లుతాంటారండి అ తొందరగా ఎక్కకూడదనేసి అదంతా లైక్ ఒక గేమ్ లాగా అండి అది అది ఏవరు ఫస్ట్ విన్ ఆయి తే ఎవరు ఫస్ట్ ఎక్కితే వాళ్ళు విన్ అయినట్టు దాంట్లో కొంచెం బహుమతి డబ్బులు స్వామివి ఆ కుంగం పసు పు అదంతా పెట్టింటారండి ఎక్కితే మంచిది కదండి ఎవరు ఎక్కితే వాళ్ళకండి అది
అవునండి
ఆ ఇంకా బొమ్మలన్నీ ఉన్ టాయండి బొమ్మలు తినేటివి పానీపూరీలు గోబీలు అట్ల అందరికి ఎవరి ఏజ్ గ్రూప్ వాళ్ళకు తగ్గట్టు అన్నీ ఉంటాయండి బాగా
ఆ అండి
గాజులు కమ్మలు అట్ల అంతా బాగా కొనుక్కోచ్చండి అక్కడ
మీరేం కొనుక్కున్నారండి
నీము గా జులు కొనుక్కున్నాను కమ్మలు అలాంటివన్నీ కొనుక్కున్నా ఇంకా తినేవి అన్నీ బా ఎంజాయ్ చేశానండి అక్కడ
అవునండి
ఆ ఇంకా నాలుగో రోజైతే స్వామి గొడుగులు ఉంటాయండి వేమాన స్వామి గొడుగులని అవి సంవత్సరానికి ఒకసారే బయటకి తీస్తారండి అవి ఊరంతా మెరవణి చేసారు ఆ గొడుగుల్ని
అవునా
ఆ ప ఇదేమంటారు పలకలు ఉంటాయండి దాండ్లతో ఇది చేసారు మళ్ళా గుండం అని ఒక టుంటాదండి అక్కడ అది మంటేసి అ క్కడంతా చేస్తారండి పలకలు కొట్టేది అలా అంతా చేస్తారండి నాలుగో రోజు ఈ నాలుగు రోజలు బ్రహ్మో త్సవాలు చాలా బా జరుగుతాయండి ఇంకా రెండో రోజు ఆర్కేస్ట్రా కూడా పెడతారండి ఇక్కడ వేరే నెల్లూరు వాళ్ళొ చ్చి డ్యాన్సులు చేసి ఎళ్తారండి
ఆ అండి
ఆ సరే అండి మరి ఆ బాయ్ అండి ఆ బాయ్ అండి